హలో ఆ చెప్పు
ఊ ఏం ఏతనవ్ మళ ఫోన్ ఎలెవ్
ఆ ఏం లే నువ్వే ఖాళీ ఉంటె చెత్తావు కదా అని
ఊ
నేన్ చేయలేదు కాలగనా వునవా కాలయనవా
ఊ కాళీగానా ఉన్నా గానీ ఏన్నో టెస్ట్లు రాతానవ మరి
ఆ ఈ రెండోలయితే ఏం రాయలేదు
ఉ అంత ముందు రాసినవ
ఆ అంతముందు ఇక ఇగ మళ్ళ స్టార్ట్ చేస్తవ్ ఇగ మళ్ళ అదే అంటవ్
ఏంటి చెప్పవ్
అమే క్లాస్ల విన్నయని టెస్టులు రాసిన
ఆహా ఎన్ని మార్క్ లు వచ్చాయి మరి
అంటే అవి ప్రాక్టీస్ ఏ ప్రాక్టీస్ లయె రాసిన నేను మెయిన్ సిరీస్ రాయలేదు టైమర్ పెట్టుకోని
చేయాలి ఎకస్ట్రా టైమింగ్ తెల్సా
ఆ తెలుసు అది కూడా ఒక రోజు రాసిన చెప్పినా కదా
ఎన్ని వచ్చినయి అన్నవ్
అరవై మూడు ఉన్న అరవై ఏడో వచ్చినాయి
కటాఫ్ ఎంత ఉంటది
వన్ ఫిఫ్టీ
వన్ ఫిఫ్టీ కట్ ఆఫ్
ఆ టూ హండ్రెడ్‌కి
వన్ ఫిఫ్టీ కట్ ఆఫ్ సిక్స్టీ వచ్చినాయి సిజర్ క్లియర్ చేసేద్దామనే
స అది జస్ట్ నేను నార్మల్ సెక్షనల్ టైమ్ అంటే ఎట్లుంటది ఏందని ఎక్స్పీరియన్స్ చేయడానికి రాసిన అంతే
ఉమ్మ్ ఎట్లా అనిపిచింది మరి
బొక్కలాగా అనిపిచింది
మరి ఇంటికిపో ఇప్పుడు నీకు గ్రూప్స్ నోటిఫికేషన్ వత్తాది ఎఫ్‌బిఓ నోటిఫికేషన్ వత్తాది అప్పుడు రారా రారా అంటున్నా నేను గ్రూప్ డికి నువ్వు ఇక్కడ ఉండి చదివే అంత అవసరమే లేదు గ్రూప్ డికి నువ్వు ఉన్నట్టు థర్టీ డిగ్రీస్ ట్ంటీ ఎయిట్ డిగ్రీస్ ఇయ్యాడాడు ఎన్టిపిసి గ్రాడుయేట్‌కే ఇయ్యాలే
ఇయలేదు ఇగ నార్మల్‌గా ఇచ్చిర్రు
ఆ ఎన్టీపిసి గ్రాడ్యుయేట్స్‌కే నాలుగు దిక్కులు తెళ్తే తెెలిసేతట్టు ఇచ్చిండు పేపరు గ్రూప్ డికి వాడు ఇంకా ఎంత ఘోరంగా ఇత్తాడు చెప్పు
నిజమే కానీ
ఆహ నీకైనా కూడా ఇప్పుడు సరే ఇప్పుడంటే ఇప్పుడే య పైసలు అన్నీ నీకు మూడు నెలలుల అట్లు వస్తాయ్ అనుకో మూడు నెల్ల తర్వాత మళ్ళీ అప్పుడు ఏంటిది
అదే
అప్పుడు మళ్ళా క్వశ్చన్ మార్కే కదా మళ్ళా ట్యూషన్ చెప్పాలి నోటిఫికేషన్ వచ్చినంక ట్యూషన్ చెప్పే బదులు ఉన్న పైసలు పె ట్టుకోని అకౌంట్లోనే పెట్టుకో ఎవ్వరికి ఇయ్యకు ఎంత ఇరవై వేలు అయితే ఇరవై వేలు ఆ అకౌంట్లోనే పెట్టుకో ఉన్నంత వరకు ఇంటికాడ చదువుకో నోటిఫికేషన్ వచ్చిందన్నకా నెక్స్ట్ డే నువ్వు ఇక్కడికి వచ్చేసేయ్
మళ్ళీ ఇవన్నీ తీసుకొని పోవాలా
ఎందుకు అడ పెట్టారాదా ఎవరు లేరా
ఈడ పెట్టినమని తెలిస్తే మళ్ళా పైసల్ అడుగుతా
ఆ లోకల్లో ఎవరన్నా ఇప్పుడు నీకు అంతకు ముందు ఇనిస్ట్యూటోళ్ళు ఇంటి నుండి వచ్చేటోళ్ళు ఎవరు లేకుండేనా
ఎవరు లేరు అందరు ఇక్కడ సేమ్ మా హాస్టలే ఆ ఇంటి నుంచి ఉన్నోళ్లు ఎవరు లేరు
ఆ నా దగ్గర పెట్టుకుంటా
ఇన్కేస్ పెట్టినా కూడా ఓన్లీ డ్రెస్సెసే బుక్స్ అయితే నేను ఎట్లా తీసుకోపోతా కానీ
ఆ డ్రెస్సెసే గానీ ఆ అంతలోపైతే నాకి మరి ఒక బ్యాగు
యాడ
ఆ నీకే నువ్వు ఆలోచించుకో ఒకసారి నేను నీ గురించి కూడా ఏం ఆలోచించిన అంటే ఇప్పుడు నేను కంటిన్యూస్‌గా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి అయినా నేను కంటిన్యూస్‌గా ప్రిపరేషన్లో ఉన్నది ఏడబ్ల్యు కోసమే ఈ సెంట్రల్ వాటి కోసం కాదు నేనే దేనికోసం అయితే వెయిట్ చేసానో, నాకు ఆ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నేను ఈ టైమ్ లో పోయేదాని కన్నా నీకు నోటిఫికేషన్ లేదు. సీజీలు అయితే ప్రాక్టికల్ మాట్లాడుకుంటే అది రాదు
అంతేగాని అంటే సెక్షనల్ టైమింగ్ కదాని
అత్తదా?
అదే అంటాన్న సెక్షనల్ టైమింగ్ కొంచెం కష్టమే అంటాన్నా.
కొంచెం కష్టం గాదు. నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించు వన్ ఫిఫ్టీ కట్ ఆఫ్ ఇంకా రెండు నెలల్లోఎగ్జామ్ ఉంటాది. రెండు నెలలాలో నువ్వు వన్ ఫిఫ్టీ దాకా పోగలుగుతావా సిక్స్టీ నుండి? దట్ సెక్షనల్ టైమింగ్ లో
పోతా ఒక వన్ ట్వంటీ హండ్రెడ్ వరకు పోతుంది ఇగ అంతే
అంతా కూడా కష్టం కానీ సరే అనుకో హండ్రెడ్ వరకు పోయినాం అనుకో అయినా కూడా క్లియర్ కాదు కదా? ఆ ప్రాక్టికల్ గా జస్ట్ గ్రూప్ డే అంటే గ్రూప్ డే కి దానికి అంతా ఏం లేదు చదివేది. ఆల్రెడీ నువ్వు చదివేసినావ్ క్లాస్ లో ఆడుండివిన్నా ఈడుండివిన్నా కంతే. నీది ఫైవ్ జీ ఫోన్ కాబట్టి ఫైవ్ జీ రీచార్జ చేసుకుంటే అన్లిమిటెడ్ వత్తాయి.
అదే ఇస్తున్నాని వర్షాకాలం అవన్నీకా వాళ్ళు
ఆ నేను తర్వాత గురించి చాలా చెప్తాన్న ఇప్పుడు సడన్ గా చెప్పి నోటిఫికేషన్ వస్తాది రెండు నెలల తర్వాత. ఇప్పుడు ఆల్రెడీ రెండు నెల్లకు హాస్టల్ ఫీజ్ లో పైసలు అయిపోతాయి ఒక నెల ఫీజు ఉంటది మళ్ళీ అప్పుడ ఎట్లా?
అదే కదా నేను కూడా అదే విషయం ఇప్పుడు ఒకవేళ వచ్చినా కూడా. ఇవి ఇంకో రెండు మూడు నెలలకి అయితాయి. తర్వాత ఎట్లా అని ఆలోచించినా నేను కూడా కానీ
ఆ మరేమనుకున్నావ్ ఆలోచిస్తే. ట్యూషన్ చెప్పుకోగలుగుతా నేనంటే చెప్పుకోగలుగుతా ట్యూషన్ అయినా కూడా ఇప్పుడు నేనైనా నీకోసం చెప్పా, నువ్వైనా నా కోసం చెప్పా ఎందుకంటే ఇప్పుడు పర్సనల్ కెరీర్ కాబట్టి
అదే
ఎవరిది వాళ్ళకే ఉంటది.
అళ్లా మళ్ళీ నీకు కూడా నోటిఫికేషన్ వచ్చింది కదా నువ్వు ఎందుకు ఓపెన్గా
ఆ నాగొచ్చింది మళ్ళీ ఇప్పుడు మమ్మీ సంగతి పక్కన పెట్టినా, అడంతా ఇంటికాడ అంత పనే ఉండేది. గచ్చు ఏసిర్రు. వర్షాకాలం వాళ్ళకు వాళ్ళకు పని లేదు ఆడ. నీళ్ళ అయ్యే పడ్తాయి. నువ్వు వచ్చి ఇంటి ముంగంట వారానికి ఒకసారిడుకడుక్కున్నా కదా ఇల్లుు సోమారం ఒకరోజు కడిగినా ఇద్దరికి ఇంతంత బుక్కడ అన్నం అంటుకొని తినుడు పెద్ద కష్టం కాదు అయ్యో మమ్మీ బ్రెయిన్ మమ్మీ సంగం వదిలేసినా కూడా, నీ గురించి ఆలోచించినా కూడా నేను అనుకున్నా ఎప్పుడో అనుకున్నా. తర్వాత ఏం చేస్తాది సౌమ్య? నోటిఫికేషన్ వచ్చినప్పుడు అంత అయిపోతుంది కదా ఎందు అంత ఫీజ వేస్ట్ అవుతుందిని అనుకున్నా కాని నేను ఎందుకు చెప్పాల అంటే మొన్న నే వచ్చినా మళ్ళా పొమ్మంటే ఫీల్ అవుతావేమో అని నేను చెప్పాలి
అట్లేం లేదుగాని ఏమ నేను ఇదే గ్రూప్ డి అనే ఉన్నా. అచ్చుడు కూడా అసలు దానికోసం అని వచ్చిన ఒగ మూడునెల్లన్నా చదివితే అయిపొద్ది కదా.
గ్రూప్ డికి నార్మల్ గా ఇంటికాడ ఉండి చదువలేం అంటావా?
మ్ అ
మ్ ఆలోచించుకో ఎందుకంటే యస్ బి ఐ నోటిఫికేషన్ వచ్చింది అనుకో అప్పుడైతే ఆపరేషన్ ఇక్కడికి రావాల్సిందే
దానికైతే ఎట్లా రావాలిదండి
స్టేట్ నోటిఫికేషన్ అయితే ఎవరు వదిలేకోడు కదా ఇప్పుడు నీ గ్రూప్ బి కట్ ఆఫ్ కూడా సెవెంటీ ఫైవ్ ఉంటది ఎట్లయినా సరే సెవెంటీ పెట్టినా కూడా సెవెంటీ ఫైవ్ అంటే నార్మలైజేషన్ అయిదావి ఆడ అయితే అన్న సెవెంటీ అనా కరెక్ట్ పెట్ టాల హండ్రెడ్ కి
ఉ
ఉ
చుట్టలే ఇంకా పదిహేను రోజులు ఉందిగా
ఆ ఉంది గాని ఆలోచించుకొని ఇది నువ్వు గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తది ఆ కానిస్టేబుల్ వస్తది ఆబ్వియస్లి కానిస్టేబులయితే ఫైవ్ థౌసండ్ వేస్తామన్నారు వాళ్ళు ట్వంటీథౌసండ్ అయిపోయినా ఉన్న ఫైవ్ థౌసండ్ అయితే ఎత్తారు కదా నువ్ కానిస్టేబుల్ కి ఎలిజిబల్ అయితానో అయితలేవ
కానిస్టేబుల్లో హైట్ చుల్లే అల్లు ఎంత పడతాదో తెలువదు కదా అంటే ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒకొక లాస్ట్ టైమ్ వన్ ఫిఫ్టీ టూ ఉండే గర్ల్స్ కి వన్ ఫిఫ్టీ టు ఏడుంది లేదు
ఎంత హైట్ ఉన్నావ్ అసలు నువ్ సామి
నార్మల్ గా చెప్తే ఫోర్ పాయింట్ ఎయిట్ అదే వన్ ఫిఫ్టీ అట్లా చెప్తే నాది వన్ ఫార్టీ నైన్ ఏమో ఉంటాది
గంత తక్కువనా
ఆ అంట
వన్ ఫార్టీ నైన్ ఇంచేస్
ఆ
ఎబ్రూవ్ కెంత
ఎబ్రూవ్ తక్కువనే ఉంటది అంటే వన్ ఫార్టీనే ఉంటది
ఆ వన్ ఫార్టీ మరి ఎబ్రూవ్ అయితే టార్గెట్ ఉంటాయి కదా ఇప్పుడు కానిస్టేబుల్ కి ఎలిజిబుల్ కాలేవ్ ఎబ్బివో టార్గెట్ అంటే ఎబ్బివో నోటిఫికేటినప్పుడు ఇక్కడ నువ్వు ఏ టెన్షన్ లేకుండా ఉండగలిగితే బెటర్ కదా ఇప్పుడు అప్పుడు ఇంట్లో ఫీజు అడగాలి లేదంటే లేదంటే నువ్వేన్ని వ లేదని ఇబ్బంది నాకు ఆబ్వియస్గా అప్పుడు ఏ డబ్ల్యూ ఉంటది కాబట్టి నేను కూడా ఏం చెయను నేనేమనుకుంటాన్న ఈ వచ్చిన పైసలతో నాకు ఎన్ రోజు అయితే అన్ రోజలు ఉంటాను తర్వాత మమ్మ దగ్గర పైసలు ఉంటయి ఎట్లయినా అది నాకు ఒక వన్ మంత్యే ఇబ్బంది అయితది తర్వాత అదే నేను చూసుకుంటూ ఒక వన్ మంత్ అనుకుంటాను తర్వాత ఇంటికి పోదాం అనుకుంటాన్న
కుత్తలేని కూడా ఇంకంది పది పదిహేను రోజులు ఉంది కదా
ఆలోచించ అంటే నేను చెప్పినాను కాకుండా నీకైనా మనీ పరంగా ఆలోచించుకో నేను యాక్చువల్ గా నువ్వు వచ్చేటప్పుడే నేను ఇప్పుడు వద్దనే అనిపించింది
వాళ్ళు కూడా అన్నారు కానీ నేనేమనుకున్నా ఇప్పుడు మే ఇలా అంటే వచ్చినా కదా మే జూన్ జులై చదివితే నాకు గ్రూప్ డీ ఎగ్జామ్ ఆగస్టు లో ఉంటాయి కదా అని నేను అనుకున్నాను
ఇప్పుడు ఎట్లా వచ్చు వన్ మంత్ అయితాది చదివు నువ్వు ఇంకా వన్ మంత్ ఉంటావు టూ మంత్స్ అవుతావు ఈ నాలేజ్ ఎట్లా ఉన్నది ఇగ వన్ మంత్ ఇంటికాడ పోయి ఏడ్వలేవా
అంతలో నేనలోచిత్త
ఆలోచించుకో
మా పనికుతే ఉన్నది డ్రెస్ లో ఒకటి ఇక్కడ పెడితే అయిపోతది వీళ్ళందరూ ఇడ్నే ఉంటారు
నేను కదా నా దగ్గరనే పెట్టుకుంటా నేను ఎట్లా ఇడ్నే ఉంటా కాబట్టి ఏ తర్వాత నువ్వు కూడా ఎట్లా ఇటే వస్తావు కాబట్టి ఇడ్నే పెడితే అయిపోతది
ఆలోచించుకో నేనైతే అనుకుంటాను ఇప్పుడు నేను పోయేదానికన్నా మమ్మీ సంగతి పక్కన పెట్టినా కూడా నీకైనా డబ్బులు వేస్టే నోటిఫికేషన్ వచ్చినాక ఐదు నెల గ్యాప్ ఎవరైన ఇస్తారు కచ్చితంగా ఆల్రెడీ నీకు అర్థమై ఉంటది మా నోటిఫికేషన్ వట్టి మనకి మొన్న నోటిఫికేషన్ ఇచ్చిరూ ఐదు నెల్ల గ్యాప్ ఇచ్చిరూ ఐదు నెల్ల గ్యాప్ అయితే కంపల్సరీ ఉంటది.
సర్లే మళ్ళీ మాట్లాడుకు
ఊ చరే